వింటి
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్ననండి
ఏం లేదు మీరేం చేస్తున్నారంండి
ఏం లేదు ఖాళీ ఉన్నాం
అవునా
తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నాం నాకొక సందేహం ఉంది అటుకుల చెట్లని పూల చెట్ల లని మెప్తారా
మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయితుంది
ఆ
మీ వాయిస్ కొంచెము స్ట్రక్ అయినట్ వస్తుంది
అ ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఇప్పుడు చెప్పండి హలో
పెంచుకోవాలనేసి
హలో
హలో
ఆ వాయిస్ స్ట్రక్ అయిత్
వినిపిస్తుంది ఇప్పుడు
ఆ వినిపిస్తుంది
పూల చెట్లని తెలీదు
అవునా
ఉమ్ పూల చెట్ల అయినా పండ్లయినా
ఓకే ఏం పెంచాలనుకుంటున్నారు మీరు చెట్లు
నాకు ఫస్ట్ పూల చెట్లు కావాలి కనకాంబ్రాలైన మల్లె పూలయినా అ అవి కావాలి ఆ గులాబీ మొక్కలు అంటేవి అ ఆ పె మ్ చెట్టు పెట్టాక చనిపోతున్నాయి అనమాట ఊకనే అందుకనే కొంచెం ఒక వారం కూడా ఉండట్లేదు ఏమంటే చనిపోతంటే మట్టి ఎలాంటి తీసుకోవాలనేసి
అవును అంటే మనం వానకాలంలో పెట్టాలి ఎండాకాలంలో పెడితే మాత్రం చనిపోతాయ్
అవునా మట్టి ఏ అంటే ఎర్ర మట్ టైన ఓకేనా
ఆ ఎర్ర మట్ ఎర్ర మట్టే బాగుంటది
ఉమ్ తీసుకొని దాంట్లో నాటు పెట్టాలి కదా
నాటు నాడుబేట్టాలి కొనుక్కొస్తారా లేదంటే ఎక్కడైనా తీసుకొస్తారా
ఇప్పుడు జామ తోటకైనా మామిడి తోటకయినా కూడా నల్ల మట్టి అయితే సరిపోతది కదా ఆ ల్య ఏడ్లో ఆ నేల సారమంత ఇష్టమైందని ఉండాలి కదా
ఉ అవును
ఉ జామ తోటకి
ఆ అంటే మట్టి ఏదైనా బానే ఉంటది మ్మ్ చా అంటే ఎండ కొొడుతుంది బాగా
ఓకే
దగ్గర ఎలా ఉంది
మా దగ్గర కూడా చాలా ఎండగా ఉంది ఇ ఇక్కడ గ్రామంలో కానీ ఇది నా ఘోరము ఫుల్ కాలుష్య అయి ఉంది ఎయిర్ మొత్తం పీల్చుకోలేకపోతున్నాం ఇ వ్యాధులు వస్తున్నాయి అన్నీ ఈ కాలుష్యమైన గాలి పీల్చుకుంటుం అంటే
అవునవును అంత ఏది చూసినా కానీ కాలు అంత పొల్యూషన్ ఉంది కదా
ఉమ్మ్ ఎట్టు చూసినా పొల్యూషన్ ఉంది గ్రామంలో అయితే బాగుంటది
అవునండి చిన్న పల్లెటూరు ఊర్లలో ఉన్నంతగా సిటీలో ఉండదు
అవును
పల్లెటూరులో ఎక్కడ చూసినా గానీ చెట్లే ఉంటాయి సిటీలో అట్లుండనే ఉండవు
ఆ
అవును
సిటీలో మొత్తం పొల్యూషన్ ఎవరు ఏం చేసిన పట్టించుకోరు నేను జామ జామ చెట్లు మామిడికాయ గులాబీ మొక్క పెట్టాము కానీ గులాబీ పెరగట్లేదు చనిపోతుంది ఊకని అందుకే కే మీ దగ్గర అడుగుదామ అనేసి
అవును
ఉమ్మ్
మట్టిలో పెడితే చాలా అంటే ఎక్కువ అంటే వాటరు ఉన్న ప్లేసెస్ లో పెట్టాలి
ఉహు ఈ ఎడారి మొక్కలు ఉంటయి కదా కలమం అలోవేరా కలమంద
అవునవును
ఇవి కూడా పెట్టుకోవచ్చు కదా వాటర్ లేని చోట
ఆ అవును పెట్టుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ గులాబీకి అలోవేరా పెడితే వస్తాయి అంటారు బ్రతుకొద్దాని అంటారు ఆ కొమ్మని ఆ లువేరలో గుచ్చు పెట్టడం
హ్మ్మ్
వస్తే అనా అంతరు మరి నాకు తెలిదు ఆ ట్రై చేయండి పెట్టేటప్పుడు
ఎలా చేయాలనేసి అవి మీరు
ఇంకనే ఏమేం చెట్లు పెడుతున్నారు ఇంకా
ఇంకా మల్లె చెట్లు చామంతి నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం వాటి సంబంధించిన చెట్లు పెడత ద్దామని అనుకుంటున్నాం నేను మా అమ్మ మా ఫ్యామిలీలో
ఓకే
చెట్లు నాటడం మంచిది కదా అనేసి చేస్తున్నాం ప్రతి పుట్టినరోజుకి కి మా మమ్మీ చెట్టు నాటాలని చెప్తుంది
అవునా
మంచి పద్ధతి కదా అది చిన్నప్పుడు స్కూల్లో చెప్తుండే ఇలా ప్రతి బర్త్డేకి పుట్టినరోజుకి నాటాలి చెట్లు అనేసి
అవునవును
ఆ హైజీన్ ఉండాలి అంటే క్లీన్ నీట్నెస్ తో ఉండాలి అని ఉంటుండే మళ్ళీ హలో వినిపిస్తుందా హలో
హలో
ఆ విన్పిస్ టునండి
పిసందండ్ ఒక్కొక్కసారి మీ వాయిస్ అనేష కైపున్ని
ఓకే ఇక్కడ సిగ్నల్ లేకు మ్మ్ కావచ్చు
అవును
మ్మ్ మీరు ఎలాంటి చెట్లు పెట్టిర్రు
నేను చెట్లు అంటే ఇప్పడి వరకైతే ఏం పెట్టలేదు పెట్టాలి, ఇప్పుడే వర్షాకాలం వస్తుంది గదా అప్పుడు బెట్టాలి‌.
ఊహు మీకు చెట్లు తో ఏమైనా మంచి అనుభూతి ఉందా
ఊహు ఎప్పుడు పెట్టలే కద నేను పెట్టాలిప్పుడు మీకేచెట్లు బెడితే బాగుంటుంది
మల్లె చెట్టు చామంతి జామ పెటుం మామిడికాయ సప్ పోటా పుచ్చకాయలు ఇలా చెట్లు పెట్టండి మీరు గుడా మీ ఇంటి పక్కన వాళ్ళక్కుడా చెప్పండి ఇలా మ్
ఫ్రూట్స్ అన్ని తింటారా
ఆ ఫ్రూట్స్ అన్ని తింటాను మీరు
అవును తింటామండి మాకిక్కడ చాల్ తక్కువ దొరకవు సరిగ్గా
అవునా మరి ఇంట్లోనే పెట్కుంటే చెట్లు మనకి ఇంట్లోనే
ఆ అదే అండవి గింజలు తీసుకురావాలండి
మ్మ్ పెట్టుకొనీసారి
అదే అండి మీరు గింజలు కొనుక్కొచు పెడతారా
ఆ గిందుకని కొను కొశం
అవునా
గింజలు కొనుకొచ్చి నాటుతమ్ భూమిలో
అవునండి
ఉ
మీరు ఎట్లా పెడతారు చెట్లు
మేమైతే మా అమ్మ చెప్తది సా ఆ నేల మట్టి ఎర్ర మట్టి తీసుకొచ్చి ఒక పాట్ ఆ కుండ ఉంటంది కదా కుండలో వేసి విత్తనాలన్నా చెట్న నాట్నాంక అది కొంచం కింద ఏడ్లు వచ్చినాక తీసేసి మళ్ళా మన నార్మల్ నేలలో నాటాలని చెప్తుంది అదే పాట పటిస్తాయి ఇప్పటి వరకు కానీ ఎండాకాలం అయ్యేసరికి గులాబీ మొక్కలు ఇవి సరిగ్గా నాటుకోట్లేవు అనమాట ఎండిపోతున్నాయి
ఎండాకాలంలో చాలా కష్టం అని చెట్లు
మ్మ్ వానాకాలం కాలంలో ఎట్టాలి
వానాకాలంలో అయితే మంచిగా బతుకుతాయి
ఉ అలాగే వానాకాలంలో అంతా
వర్షాలకే మంచిగా నాటుకుండే అవి
మ్ అవునండి చలికాలమ ఏమో చలి పెడుతుది ఎండాకాలం ఏమో ఎండ ఉంటది ఏది మనిషి తట్టుకోలేరు
అవునవును
ఉ
చాలా ఎండలు కొడుతున్నాయి
ఉ
వేషవిశెలవకి పిల్లలు మ్మ్ వేసవి సెలవులకి పిల్లలు ఎక్కడికైనా వెళ్ళారా అమ్మమ్మ వాళ్ళిలు అనుకుంటా
మ్ ఇంక యళ్లలే అండి హాలిడేస్ ఇవ్వాలి కదా
ఉ హాఫ్స్కూల్స్ సేవ్ కి హాలిడేస్ శర్దా
ఆ అవునండి
హు అప్పుడు వెళ్తారేమో టూర్ ఏక్కడికైనా వెళ్తారండి మీరు
ఆ వెళ్తామండి మీరు వెళ్తారా
మేము వెళ్తాం మేము కూడా ఇంతవరకు ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు
పాకాల ఎలాము ట్యాంక్ బండా అట్టు వేలమండీ ఇ మీరు ఎక్కడికి వెళ్ళారు
మేము తిరుపతి వెళ్ళాకనీ నాకు పాండిచ్చేరి వెళ్ళాలని చాలా ఉంటుంది కానీ కుదరలేదు వెళ్ళాలి పాకాల ఎక్స్ ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతారా ఎలా ఉంది అనుభూతి వాతావరణం అయి
చాలా బాగుంటది అక్కడ వాటరు ఎక్కువ వాటర్ ఉంట సది వాటర్ ఫాల్స్ వస్తాయి అవును చాలా బాగుంటాయి అక్కడ అంటే ఆడుకునే పిల్లలు ఆడుకునే వస్తువులు అ మంచిగా ఎంజాయ్ చేయచ్చు
ఉ దేవస్థానాలు ఏమన్నా తిరిగారా
లేదండి ఎల లేదు
తిరుపతి వెళ్ళలేదా
వేలేదండి నేను
తిరుపతి చాలా బాగుంటది ఒకసారి వెళ్ళండి ఆ వెళదాం ఒకస్ నేను మా అక్క వాళ్ళతో చాలా బాగుంటుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా రష్ ఉంటది చాలా జనాలు వస్తారనమాట అక్కడికి పెద్దది కాబటికీ అన్ని బాగుంటాయి ప్ర తినే ఫుడ్ కాంచి ప్రతి ఒక్కడి బాగుంటది
అవును ఫుడ్ మనం అక్కడ కొనుక్కోవడమేనా
ఆ కొనుక్కవడమే పలే మనం దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మధ్యలో ఇస్తారు సాంబార్ రైస్ అనుకుంటా సాంబార్ అన్నాం అనుకుంటే ఇస్తారు బాగుంటది మధ్య మధ్యలో వాష్రూమ్స్ అవి వాట్ పాల్ పాల్ వోషర్ అనమాట వెళ్ళే లైన్ లో నిల్చుంటాం కదా చాలా సేపు అయితే కాబట్టి క పాలు సాంబార్ అన్నం టీ అయిన కాఫీ అయినా అ అ ఉంటది సార్ెట్ టి అనుకుంటా ఆవి ఇస్తారు మధ్యలో మళ్ళీ దాహం అయితే వాటర్ ఇస్తారు
అవునా అండ్ వాటర్ ఇట్లా మనం కొనుక్కోవడంమేనా కడ దొర్కుతాయా
వాళ్ళే ఫ్రీగా ఇస్తారనమాట అంటే సేవ శే సేవ చేయ ననికి ఇస్తారు కదా
అవును
బ అంటారు కదా అలా ఆ చేసిటప్పుడు ఇష్ట ఇస్తారన్నమాట
అవునా
చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ మీరు వెళ్ళండి ఒకసారి ఆ స వెళ్ళలేదు అ మీరెలారా నాకు చాలా ఇష్టం ఉ‌ చాలా జనాలు వస్తారు కద అక్కడ నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అక్కడ కూడా చాలా బాగుంటుంది
అవునా
అ సరే అండి మరి
సరే అండి
అ